అపింక్‌
నీకు ఫోన్ రాలేదనేనికు
ఇప్పుడే వచ్చింది
వార్ని పోయింది కాలలదు చేసిననెను చేసిన నువు ఎత్త ఆ రింగీంగానచ్చి నేను
రింగిం నిక పళ్లేదా
పళ్లే అదే పోయింది ఇద వేయంగీ కొట్టాలి కావాలిగా ఎలా
ఇంకెన్ని ఉన్నాయి
ఒక్కటే ఉంది ఇది అయిపోయినాక ఇంకొక్కటి ఉన్న ది అంతే ఇంకా మమ్మీకి చెప్తా ఇది అయిపోయినాంక
ఆ
ట్లాడు మమ్మీ తోటి ఎప్పుడో ఒక బంది బవు దగ్గర పెట్టుకుంటు హలో ఉమ్ తిన్న ఇగా ఉప్మా చేసుకొని తిన్న టాబ్లెట్ వేసుకున్నా పడుకున్న
కంటిన్యూ గా ఒక నెల రోజలు కరెక్ట్ టుగ వాడితే మంచిగా ఉంటయి పోయవరు రమ్మన్నప్పుడు పోవాలి మీరే దగ్గర ఉంటారు కాదే ఇంకా కా మాకన్నా దూరంగానీ
అదే నెట్టినట్టయింది ఉమ్
చే బానే
ఉమ్ అంటం లో ఎప్పుడు నంది జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి అ పాచి పంప్లీట్ చేయాలా తప్ మందులు
హలో హలో వాయిస్ వినపడతలేదే హలో హలో హలో
ఇగో మాట్ విన
హలో
లాస్ట్ ఎండింగ్ వచ్చిన గీత కోసం వచ్చుకుంటాను నండి
ఏమ నే
లేయ్యల
ఆ వచ్చింది వచ్చింది మళ్ళా రిటర్న్ అయింది హలో హలో పంక ఈ వాయిస్కి ఏమవుతుండి దీనికి లో కట్యితా అండి